పొద
నా. ఇన్రాట్లేదు, ఇనాబడట్ల. !
ఇన్ బడట్లేదా.? !
ఆ చిన్నగా ఇనబడతుంది.
చిన్నగిన్పిసుందా.? ! ఇప్పుడు గూడా అలానే ఉందా.?
ఆ కొంచెం సౌండు తక్కువే ఉంది.
అదే శ్రీలేఖ చి చెలగి బానే ఇనిపిచింది. !?
అంటే చిన్నంగా మాట్లాడుతున్నట్టు ఇనబడుతుంది.
ఆఆ. ఏ సిగ్నల్ల్ ప్రాబ్లం వల్ల గూడా ఉంటుందనుకుంట్లె. ఊమ్మ్, ఏం జేసావ్ కూరా.? !
న్యా మట్టన్ దేచ్చా.
మ్మ్.
మత్తన్నవ్
ఆహా. !
వొచ్చారా. !
ఆ ఏల్లోచ్సం. చాల్సేపెంది ఆడు పడుకొనున్నాడు.
ఆహా. !
ఏ దీపు ప్చ్ ఇంట్లోనే ఉన్నారయనా. !
ఊహు.
ఏమో కొంజొం. ఒళ్లు నొప్పులుగా ఉంది అంటే.
న్హా.
ఈ సర్లే ఏం వెళ్తావు ఈవాళ్ళొక్కరోజు సెలవు తీసుకో అన్నా. ఈకింట్లోనే ఉన్నారు ప్రస్తానికి.
టాబ్లెట్ ఏసుకోవాల్సింది.
ఆ అల్ అంతా లేదు గాని కొంచెం జలుబు సెన్సేషన్ ఉందంటా. సరేలే ఇంట్లో ఉండు మరి ఏళ్ళి. సండేనే గదా. !
ఆ.
అంటే, మొత్తం వంట గూడా అయిపెంది.
ఉహూ.
వంటైపోయినాక జేప్తున్నాడు. ఇట్లా ఉందని. నే అన్నా మరి అలా ఉన్నప్పుడు చెప్పచ్చుగాంటే ఎల్లొచ్చేత్తలే అన్. న్నాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఊరెళ్ళల గదా, ఎల్లొచ్చెత్తలే అన్ అన్. టే నే అన్నా, ఊరికే దీనికి లింక్ బెడతావెందుకు.? ఎలాగో ఓటీలున్నాయి గదా. !
న్హా.
ఊండ్లే. పెళ్ళిలే అదే ఉండూ, మెసేజ్ బెట్టు., ఫోన్ అయినా జేయ్యి అనేసి అంటే సరేలే అన. అన్నాడు ఏ అది మేటర్ ఇంట్లోనే ఉ మ్యాట్ ఉ
అరేం చసా
కూరపప్పు బాలకూర చేస
హ
ఆహు
ఉ అవును ఆ అవును
పో డబ్బులు పో చూటినాస్త అమ ప్యాసయ కావాలంట
అదలేే
ఆడానికి ఓ వంద ఫోన్లేడిదుస
ఉ ఈ తెలియకపోతే ఎట్లాగ ఉంటది నేర్పే చాలా నేర్పద్దామా అంటే ఈ మనిషినే టైప్ కాదు కదా
ఆయనకేం తెలుసు ఆయనకు అసలు రావు
రావు అంటే రానట్టే ఉంటంది
ది ఇ పోన్చ్చయడమే రాదు నువు ఇప్పు నేర్ పచత వచ్చాదనేే అ పాతను మీరుంగే రాదసదం
అ
ఆక్క రాదు
ఆహా
ఇంకంటి సంగతులు ఏదో బట్టలు వేద్దాము వాషింగ్ మిషన్లోని ఏసన్ తిప్పాను తిరుగుతుంది డ్రయల్స
ఉందా ఎార పంటడా
ఆ బడ్ బోర్కున్నా
హు
ఆ
ఎమన పట్టినవ
పొద్దున్న ఇడ్లే తిన్నాడు
హ
ఇంటికి వచ్చాక ఈ మాటె పడుకుని పోయాడు పొద్దున్నేను లేపిస్తాను కదా
ఆ
వాణికి నిద్దర సరిపోలా చెర్ర ఎక్కింది ఇక అక్కడ ఆడాడు ఆడాడు చర్చి లో పడుకోలేదు అక్కడ కూడా ఇగ ఇంటికి రాగానీ శ్లీపసదు
ఉ మస్తయా నమస్తయా
ఆ ఆ ఇంటి దకుర అమ్మా
ఆ అజందార అందరు కలిసి ఎలారా
ఆహా తను ఇటు రాదుగా ఈ చర్చికి రాదు మేము వెళ్ళలేదానికి తను వేరే దగ్గరికి అదే మేము ఎప్పుడో పదింటికి వెళ్తాం తం వేరే చర్చ్ కని చెప్తాను అక్కటిగిలిద్ తను
ఉ
ఆ
ఉ
నిన్న దివాన గుడ్ తీసుకున్నారాళ్ళు
ఉ యాన్ పెన్
ట్వంటీ ఫైవ్ అయిదంట
వా
ట్వంటీ ఫైవ్ ఆ అంటే అదొకటి అంతేగా చెర్స్ గుడా వచ్చినాయంట హ్మ్ చెర్స్ అది రెండు మొత్తం ఎట్లా వచ్చినాయి ట్వంటీ ఫైవ్ అయిందని చెప్తుంది మరి
దేన్కెందుకు చెప్తరు దానికి
ఏం మరి ఇళ్ళు అడిగి ఏమన్నా తీసుకున్నారో లేతే ఆ మోడల్కు వచ్చినాయ్యో తెలి ఫీజు
ఆహా
అదేలే ఇక సోఫా సెట్ టైపు ఇప్పుడు అదే ఏ చెల్లెల్ ఇంట్లో ఉంది కదా మేబీ ఆ టైప్ అనుకుంట టెక్ అని చె ప్పాడాంట్లే గానీ ఆయన మరి అది టెకో ఏమో మనకు తెలియదు. ఆ పాతికయిందని చెప్పింది మరి
పాతికవేలే ఆన్లైన్ లా
హ్మ్ హు
అప్పుడు మళ్ళా పాతికవేలే మరి
అదేలేే అదే ఫోన్ చేసింది చర్చ్ కెళ్ళి వచ్చెసన అండి మీరు ఏళ్ళోచ్చారా అని అడిగింది ఆ ఏళ్ళోచ్చేసాము అన్న ఆ వాళ్ళకేమో ఇలా కదిలాడే చాపలే కావాల ఇక్కడేమో ఐస్ లో పెట్టిన చాపల్ నచ్చవ్ వాళ్ళకి
నా
ఈ సరేలే అటువైపు వెళ్లి చూసోస్త ఏమన్నా దొరుకుతాయేమో అనుకోని అడిగింది
డైలీ ఉండవా అక్కడ
డైలీ ఉంటయి కనీ ఐస్ లో పెట్
ఆ ఆ లైవ్ లైవ్ ఫిష్ ఉండవా
లైవ్ లేవు ఇక్కడ లైఫీ ఉన్నాయి కనీ మురికి మురికి నీళ్ళు ఆ మురికి నీళ్ళల్లో నాసు పట్టేసి దరిద్రంగా ఉన్న మామూల్గా కింద బావిలాగ కట్టి స్విమ్మిింగ్ ఫూల్ లా ఇగా వాటర్ నింపి సేస్తర్ గదా చాపల్ని అలాగ ఉంది కానీ వేస్ట్ ఆ ఆ చాపలు చూత్తే కర్రీ కర్రీగా ఉంటాయి. ఆ ఆ నీళ్ళయితే ఇంకా కర్రీగా ఉంటాయి.
మీరు తెచ్చుకున్నాయి గుడా ఐస్ లే పెట్నీయేనా
ఆ ఐసులో పెట్టినవి తెచ్చుకుంటాం మేము మొన్న కొరమేను మాత్రం బతుకున్నవి తెచ్చడ్ లే అది మచిలీపట్నం నుంచి వస్తయి అన్మా ఆ తను ఆ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఎప్పుడైనా పెట్టినప్పుడు తీసుకొస్తాడు దీ ఆ అదే ఈయన అలా ఉన్నప్పుడు అదే
మ్
ఇక అట్లా మొన్న తెచ్చాడు ఆ ఈ మామూలుగా అయితే అయితే ఇప్పుడుకి ఇప్పుడు వెళ్ళి కొనుక్కవాలంటే సండే పూట మళ్ళీ కొంచెం బాగా జనాలు ఉంటారు మరిఫ్య ఫ్రెష్ గా అంటే బతికినవి అయితే ఉండవు గాని కొంచెం ఫ్రెష్ ఉంటాయమో నా ఫీల్ అంటే ఎక్కువ మంది కొనుక్కుంటారు కదా సండే మరి దాని వల్లొ ఏమ్ ఓ గని ఆ బానే ఉంటారు ఏనావుంటే చాప్ లో ఉంటా గనీ కొంచెం ఐ ఐసు లో పెట్టినవి కదా కాళ్ళు అంత బాగోవండి అని అంటది ఆ అమ్మాయ్
వాళ్ళకి అక్కడ బాగా దొరుకుతాయి కదా
ఏంటిది
వాళ్ళకి దొరుకుతాయి కదా బాగా
బా దొరుకుతాయి కదా ఇప్పుడు మన సైడ్ ఎలాగ బతికినమవ్వుత తారు అట్లాగా వాళ్ళకు కూడా అట్లా ఉంటాయి కదా అలాగుంటే అంటే బాగుంటాయి అని అంటది మరి ఇక్కడ ఏం అట్ల ఏం దొరకవ్ వేరేవ్ ఇక్కడైతే చెరువుచాపలు సముద్రం చేపలు అమ్ముతారు కానీ ఆ ఇక ఐసులో పెట్టీ తెత్తారు
ఉ
ఆ
చెప్పండి
ఆ
చెప్పు ఆ పిల్ల కి
ఏంటిది చే ఆ చేసా చేశాను మాట్లాడాను
ఉ
మోన్నాడే చేసి ఫస్ట్ దానికే చేసా మాట్లాడాను ఏం చేతన్నాం అంటే గుడ్డు పోరుటు చెయ్యాలి అంది అదేంటి
అ
ఇస్ట్ కదా నాకిచ్చేవాటి అట్లు మళ్ళీ తీసుకుంటారు ఎందుకులే అని నేనేం మాట్లాడలేదా అంటంది అ అవునా అనుకొని ఇంకా సర్లే మరి ఏం చెత్తావు అంటే ఏమో అడిగితే లేవు డబ్బులు లు అనేసన్నారు ఇక అందుకే నేనుం మాట్లాడలేదు గుడ్లు ఉన్నాయని పొరుటు ఏత్తనం అని చెప్పింది.
మ్
ఏవో జావు కాసిందంట తాగుతాడని చెప్తుంది ఉ
అ డబ్బులు అడిగ ఎయిమంటేనే కదా ఎత్తారు అని
అదే కదా పోనీ ఇది ఇదయినా చెప్పాలి కదా ఏమన కూర తీసుకురండి అంటే వోడుంతాము అని అడిగితే తెత్తారు ఆ అయ్యే లేవంట అంట అయిపోయినా ఏవ లేవు కూరగాయలు అంటా
అ మరై గాని డబ్బే
వాడు కనిపిస్తున్నా అయినా ఆ గుడ్లు ఎత్తాన్నాను అని అంటుంది ఆ
ఆఓ
వెరైటీ ఇల్ అదంతా వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఏదైనా
ఎకు ఫసుకోడం వ రాదు
అంతే
ఆ
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి శాతన అయినట్టు
మ్ వాడు చేతనవట్ల
అడగాల అడిగి వాళ్ళు ఏంటి కూరస ఆదివారంగా ద్దావా ఏం తెచ్చ ఏ తేవాలి అని అడు అడిగి చేసుకోవాలి పోనీ ఈయన్ని అడిగింది ఆడి దగ్గర లేవు వాళ్ళ మావని అడగాలిగా
అడగాలా
ఏ అడిగిందంట ఆడు లేవునానాడు అంట అంతే గుడ్లున్నైని వండుతుంద అ
డి
ఇక అయ్య కూడా లేవంటే అప్పుడేం చేసి
మ్మ్ మ్మ్
ఆ వెరైటీ మనుషులు శ్రీల చె చెల్లి కూడా ఆళ్లతో పాటు కలిసిపోయిందిలే
ఆ
ఆళ్ళ ఏమంటారు ఆళ్ళ మైండ్ కి తగ్గట్టు అందుకనే స్త్రీలకు కూడా ఆళ్ళ మైండ్ లో ఆళ్ళ మైండ్ లో ఎలా ఉంటే
ప్రనిమైంది అడగాలం మరో పెట్టి ఉపయ చేద్దాము అన్ని అయిపోయే వరకు చేసుకుంటార ఏంటి ఇప్పుడే అన్న అయిపోతే డబ్బులుయడి ఇలా ప్రతి కొస్తాను అని చెప్త క హరా
అదే కదా అడగరు ఆ అసలు అ తె ఎందుకు మొన్న నాకు ఉల్లిపాయ ఒక్కటే ఉంది అసలు టమాటాలు అయితే ఒకటే ఉంది చెర్రాకు అలా ఉంటే ఏం చేస్తాం మిగతా ఉన్నాయి లేదు దోసకాయ ఉంది లేదా దొండకాయలు ఉన్నాయి వండొచ్చు కానీ అన్ని ఒక్కొక్కటి ఉంటే ఏం చెయాలంట ఫుల్ ఫ్లజడ్ గా ఉంటే కొంచెం గ అమ్మున అ దొందలే ఇ దొందలని ధేమాగా ఉండొచ్చు
అవు
ఏంటో ఈవిడికే సాధ్యం అయినా ఈ పిల్ల కూడా అట్లాగే మారిపోయింది అలాగ తగ్గాటుగా ఆ వాళ్ళు ఓకే అంటే ఓకే వాళ్ళు నో అంటే నో అంతే
నాల కాదమ్మా ఇలా చెయ్యాలంటే తర్రమా అంటది నా ఏళ కాస కాల
ఉండం మళ్ళీ చేస్తాన్నా
అ